త్తుందా ఆ అప్పుడు గునుకున్నాను మిషన్ ఇంకా ఇప్పుడు కొంచెం బేసిక్ నేర్చుకొని కొంచెం ట్రై చేస్తా ఉన్నాను
కేనా మంచిదే లేబ్బా ఉంటే ఏముంది పెద్ద రేట్లు ఉన్నాయి ఇప్పుడు ఎప్పు చి చీరలు ఏమో ఈ అమ్మోళ్ళవి చీరలు ఉంటాయి కదా అయి కొంచెం ఇప్పుడు ట్రెండ్ మారిపోయేసరికి మోడల్లు మారిపోతుండేసరికి వాళ్ళ పాద పాత మోడలు కట్రూ ఇంగా అవన్నీ మూల పడేస్తావుంటారు ఊరక అఐ శుభ్రంగా మనం ఫ్రాకులు కొను కడు కుట్టిచ్చుకున్న బ్రహ్మండం కట్ వేసుకోవచ్చు కానీ అవి కుట్టుకూలు ఏ చేపియాలంటే ఆ చీర కంటే ఎక్కువ రేట్ అవుతుంది ఏంటి వెయ్యి రూపాయలు తక్కువ ఫ్రాక్ కొట్ కుట్టట్లేదు వెయ్యి రూపాయలు తక్కువ కుట్టట్లా ఇంకా అందుకని ఇంగ చీర అంత రేట్ ఉందిలే ఎందుకు దానిబదులు రెండు టాప్ల అయినా వత్తాయ్ వెయ్యి రూపాయలు కనీ కో కుట్టించుకోకుండా ఇవి పడేయడం ఓరకేయం లేదు అదే చేతిలో మెషినుంది అనుకో గుడ్డ కొనక్కుండా కొరిక ఉన్న ఉన్న గుడ్డల్ని అలా కొట్టె కొట్టుకొని శుభ్రంగా చేసుకోవచ్చుగా
మరి అదే కదా ఊ అందుకే కొంచెం బేసికున్నా చాలులే అని ఇ ట్రై చేస ఆటో మా అమ్మకు కుట్టా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ బ్లౌజెస్ అ అది బాను ఉమ్ నేర్చుకున్నా ఆపాప నేర్చుకో హ్యా
ఉహ డ్రెస్సుల కన్నా కూడా జాకెట్లకే రేట్ ఎక్కువ కొగోలు
ఆ అవును డిజైన్స్ ని బట్టి ఇప్పుడు కట్వర్క్ మోడల్ కె ఎక్కువయిందబ్బా ఆ మోడల్కే కనీసం ఒక్క మోడల్ కట్వర్క్ మోడల్ అని ఒక ఉంది కదా పెట్టించావా ఎప్పుడైనా ఆ మోడల్ కే ఎక్కువ డిమాండ్ ఉంది అవునా ఇప్పుడు దానికె ఎక్కువ ఉంది ఆ డిజైన్ కె ట్రెండ్ ఏదో జస్ట్ అలా టైం పాస్ కి ఖాళీ కూర్చుంటే ఏమ వస్తుంది
నాకు నెక్ హై నెక్ వస్తది కదా పైకలా కాలర్ టైప్ గాని నాకు అలాంటి ఇష్టం కుట్టించుకోవాలని నా కూడా బాగుంటాయి అవి కొంచెం ఆఫీషియల్ గా డీసెంట్ గా బాగుంటాయి ఈ డి ఇపు నెక్లు ఆ కుచ్చులు బొచ్చులు ఇవన్నీ కంట. అంటే ప్చ్ ఇట్లా డీసెంట్ గా ఉండేవి బా బాగా అనిపిస్తుంది కాలర్ టైప్ వచ్చేవి. బాగుంటది.
ట్రై చేయాలి కాలర్ ట్రై చేయలేదు కానీ ఇంకా. ఉమ్ బాగుంటాయి ఆ మోడల్స్. స్కూల్ టైంల అట్లా ఇగ తీసుకుంటా. ఆహ్ అదే హై నేక్ అంటే ఇంకా బోట్ నేక్.
ఉమ్ అంటే బోట్ నెక్ కొంచెం గ్యాప్ వస్తది. ఇగ హై నేక్ కాలర్ టైప్ ఏంటంటే పైకల్లా ఇంకా గొంతుకు ఉంటది కొంచెం. పూర్తిగా వచ్చిద్ది గొంతు చుట్టూ కలర్ లాగొచ్చి వెనకాల ఉక్సుల్ వస్తది.
ఆన్లైన్ ఉమ్.
ఇంకొన్నిటికేమో ముందు పక్క కొంచెం. కాలర్ లాగా అదేదో సినిమాలో అది వేస్తంది చుడు సీతారామం దాంట్లో. ఆ తర్వాత నుంచి దాంట్లా ఆహ్. ఆ తర్వాత నుంచి చాలా మంది కుట్టించేవాళ్లు ఆహ్.
ఆ మోడల్ బ్లౌజ్ ఉమ్ అవునమో. చూసా అదే ఇంకా ట్రెండ్ సినిమాల ఇంక ఏ బ్లౌజులు అయితే. ఆహ్ ఏవైతే అయే ఇంకా జనాలు వాటి మీద. ఉమ్ అట్లు ఉండుద్ది.
ఉమ్.
నేను చేస్తారు నేర్చుకున్నాను చిన్నగా ఏమైంది.
అదేలే ఉమ్.
టేబుల్ కొనాలి దానికి సెట్ అయ్యే టేబుల్ ఒకటి కొనుక్కుంటే.
బాగా కుట్టడం వస్తే ఇంకేముంది. దే కొనుక్కొని శుభ్రంగా కుట్టుకుంటుంటే నీకు ఇంకా ఎవరైనా కుట్. అదే ఇది కూడా వచ్చిందనుకో శుభ్రంగా నీకు అదొక ఆదాయం అదొక బిజినెస్ అయిపోద్ది ఏముంది.
ఉమ్ కాకపోతే ప్రొఫెషనల్ గా నేర్చుకోవాలని నా ఆశ.
అయితే ఒక పని చెయ్యి నువ్వు బాగా నేర్చుకో. బాగా నేర్చుకొని నువ్వే ఫస్ట్ ఇంట్లోనే ఏదైన ఒక రూమ్ పెట్టుకొని ఎవరీ. ఇద్దరు ఇద్దరు మనుషులను పెట్టుకొని అట్లాగా నాలుగు రెండు మిషన్లు కొనేసుకొని. అట్లా అట్లా చే ఎక్కువ ఎక్కువ కొట్టుకుంటూ. బొట్టిక్లాగ్ పెట్టుకోవబ్బ ఎంబ్రాయిడరీ ఎంబ్రాయిడ్రి వర్క్ నేర్చుకో. తీసుకుంటే అసలు భలే అసలు భలే ఆదాయం తెలుసా ఒక రోజు కు ఒక బ్లౌజ్ కూట్. అట్లాంటిది ఎంబ్రాయిడరీది. ఇప్పుడు ఇడ నాలుగు వేలు ఐదు వేలు ఆహ్ నాలుగు వేలు ఐదు వేలు పెళ్ళిళ్ళా సిజన్. వస్తే లక్ష రూపాయలు సంపాదించుకోవచ్చు.
అవును ఆ సీజన్ మీదే కదా పాపం ఆ టైం లోనే కదా వాళ్ళకి బాగావచ్చు.
మామూలు అప్పుడైనా ఇప్పుడు జనాలేం తక్కువగా లేరమ్మా డబ్బు. లు జనాలకి ఎక్కువైపోయినై బాగా ఉద్యోగాలు చేసి సంపాదిస్తున్నారు. సంపాదిస్తుండ్రు అసలు జాకెట్లు చీరలకి అస్సలు లెక్క పెట్టట్లే. రోజులు అచ్చం పెళ్లిళ్ళలు పెళ్లి కూతురులు అనే కాదు మామూలోలు కూడా. అసలు ఇప్పుడు మా కాలనీ లో ఉన్నామా మేమే ఎడ్డోల్లాగా ఉంటాం నిజంగా మన పక్కోలు మన. మనం ఎంత ఎంత ఉన్నా సరే మనం సింపుల్ డీసెంట్ అది వేరు అసలు ఇక్కడ అందరు సెట్. కిట్టి గారులు వీళ్ళంతర బ్రాహ్మీన్స్ ఇలాందరు ఉంటార అసలు ఏ కి. కీటీ పార్టీలు అంటారు అదంటారు ఇదంటారు గుళ్ళకు వెళ్తున్నరు ఏ చిన్న చిన్న వాటికి. ఎదురింటికి ఏదన్నా ఇప్పుడు సస్రావన శుక్రవారం వస్ తయి కదా ఒక్కొక్క శుక్రవారం ఒక్కొక్కరి ఇళ్లలో ఆ చేస్తారు దాని కిఎదురింట్లోకి ఎళ్లాలన్నా కింది ఇంట్లో పైకి ఇంట్లోకి ఎళ్లాలన్నా ఇంట్లో లోపలున్న బంగార ం అంతా ఎస్తారు, పట్టు చీరలు కడతారు. అమ్మో బ్ల బ్లౌస్ సులు కూడా ఎట్లా మాబా వర్కులు, ఎట్టేపిచ్చుకున్నా వర్ బ్లౌజుల్ది స్తరు అసలు ప్రతి దానికి ఎన్ని చీరలు ఉన్నా ఇంకా కొంటనే ఉంటరమ్మా. కట్టిన చీరా కట్టకుండా కడతారు అసలు అవే లు కూడా పట్టవు వాళ్ళయి. కొంతమంది కాదు ఇప్పుడు అంతే పాతయి అన్నీ తీసేస్తా ఉంటరు, ఎసేస్ తా ఉంట్రు అదో ఎవర్కన్నా, కొంటా ఉంట్రు.
వేస్ట్కి పోకుండా. అయ్యే ఈ పాత సీరలు డ్రస్సులు కుట్టుకోవడానికి ఏమో ఈ ఒక ఒక్కోసారి ఇచ్చిద్ది మా అమ్మ, ఒక్కోసారి ఇవ్వదు.
హ్
పాడు చేత్తా ఉంటిద్ది. మనం నేర్చుకోవడానికి ఫస్ట్ ట్రై చేస్తే కదా స్టెపే స్తే కదా నేర్చుకుంటానులే. తీసి అట్లే మూడు ఫ్రాకులు కుట్టా. పర్లేదు బానే వచ్చాయి.
ఉ
అట్లా ట్రై చేస్తా ఉంటాను నేను.
ఉ చిన్న పిల్లలయి ఏమన్నా ఏయన్నా జాకెట్ ముక్కలు అట్టాంటివి ఉన్నా కట్చేసుకొని చిన్నపిల్లలు గౌన్లు అట్లా కుట్టుకున్నా అలవాటు అయిపో
ఆ కుట్టాను అట్లానే కొంచెం బేసిక్ తెలుసు అదే ప్రాక్టీస్ మీద వస్తాయి కదా అంటారు క కానీ జస్ట్ అట్లా ప్రాక్టీస్ చేసుకుంటా ఉంటా బోర్ కొట్టకుండా.
అదేలే నీకు అదో టైంపాసు శుభ్రంగా ఖర్చు తక్కువ నీ నీయి నీకు ఇంట్లా ఇం
ఇంట్లో వరకు ఆ మరి ఇప ఇప్పుడు పది ముప్పై ఐదు రూపాయలు నలభై రూపాయలు అంటే యాడిస్తాంబా ఓన్లీ పై కుట్లేస్ అందుకే ఇంగ నాకు విరక్తి బుట్టి అందులో ఒకటి చినిగిపోయినయి బయటికి వెళ్ళి కుట్టించుకోవాలంటే అది ఒక నాముషిగా ఉంది కుట్టే వాళ్ళే మూతి ఉమ్మని పెట్టి కుడ్
అవును నిజమే అది కూడా. పాతగుడ్డలు మిషన్ మీద పెట్టాలంటే కొంతమందికి కి మనసొప్పదు, అసలు పెట్టరు. సినగిపోయినయి, వన్నెపోయినయి కొన్ని డ్రెస్సులు బాగుంటయి అబ్బా, కుట్లు పిగిలిపోతాయి. ఏపిచ్చాలంటే అమ్మా పాతగుడ్డలు యిల్లు పెడతరు పె కుట్ కుడతరో కుట్రో అని తీసుకోబుద్ది కాదు. అది ఉర్కేమో డ్రెస్సులు పాడెయబుద్ది కాదు, గట్టిగా ఉంటయి బాగా క్లాత్ మంచి గా కలరు గాని అవి నచ్చి కొనుక్కుంటా.
అందుకే ఇంకా అట్లయితద్ అట్లైంది వస్తే వచ్చింది లేకపోతే లేదు. ముందు మనం ప్రాక్టీస్ చేయాలి కదా అనేసి టెన్ కే పెట్టి కొన్నాను.
ఆ
వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇప్పుడు అదిట్వల్కే ఉంది మిషను. పర్లేదు బానే వచ్చిద్ది భయపడకుండా నేర్చుకున్నా చిన్నగా.
హ్
మా ఫ్రెండ్ ఎంకరేజ్మెంట్లే మొత్తం. అమ్మాయి కూడా కుట్టిద్ది వర్క్ దగ్గరా.
ఆ శుభ్రంగా ఇద్దరు కలిసి ఎప్పుడైనా సెలవు రోజు ఇద్దరు ఒక చోటు కూర్చొని ఆల్లుకొట్టె
అట్లే మేము వర్కు కెళ్ళే నేర్చుకుంది పాపం మేడం రూమ్ లో సీసీ కెమ్ ఉంటే అది ఆపే సి ఎట్లా ఎడ్ రా వైపు పోవట్లేదు కదా సమ్ ఇదైనా బేసిక్ ఉండాలి అని
ఉ ఉ మంచిదేలే ఏదో ఒకటిలే ఇప్పుడు మన చేతి కింద ఏదో పని ఉండి పని వచ్చి స్కిల్ అది కూడ స్కిల్లె ఏదైన స్కిల్ ఉంటేనే చదువు దువు అచ్చమ పనికిరాదబ్బా చదువుకున్నా ఆ చదువు ఏ లోోగజ్ఞనం బయట ఏదైన్న అడుతన్న మంచి ంచి చెడు మాట్లాడాలన్నా అర్థం చేసుకోవాలన్న కొద్ది జ్ఞానం కోసమే చదువు అనేది చదువున్నా ఎంత చదువుకున్నా చదువు చదువుకోపోయినా ఆ స్కిల్ ఉంటేనే పనికి పనక వచ్చేది మనిషి ఏ మనిషి అయినా అది ఏ జాబ్ అయినా న
హు అవును ఇప్పుడు ఏందంటే ఇంకందరికి కొంతమంది ఏందంటే చదువు లేనప్పుడు దేనికి చదువేవు కదా మెయిన్ అట్ల వాల్యూ ఇస్త న్నారు వీటికే నేను యాక్చువల్ గా డిగ్రీ అయి పోయాకే నేర్చుకోవాల్సింది అప్పుడు ఇంట్రెస్ట్ ఎంత ఇంట్రెస్టో
నీకు ఇంట్రెస్ట్ ఉన్నదైతె వెళ్లాల్సింది అప్పుడు శుభ్రంగా
ఇంట్లో చీపుగా మాట్లాడార్ రా
హు చీపేముంది బొటికులు పెట్టుకున్న వాళ్ళు బాగ బతకట్ల బిజినెస్లు పెద్ద పెద్ద
వాళ్ళకి అప్పుడు నా మైండ్ కూడ అర్థం కాల ఇప్పుడు కూడ నేను అనుకునేదాన్ని అయ్యో ఇట్ల వెళ్తే ఇట్ల అ అంటారు కదా జనాలు అనేసి ఆగిపోయేది
ఎంత మంది ఫస్ట్ ఫస్ట్ చేతి కుట్లుయడానికి చేతి పని చేేయడానికి అట్ల ఒకరి దగ్గరికి పోయి పెద్ద పెద్దళ్ళ దగ్గరికి నేర్చుకుంట అట్ట వాళ్ళ దగ్గర పని అంత నేర్చుకొని బాగ అట్లాగ పక్కన షా సొంతంగా షాపులు పెట్టుకొని అలాగ వాళ్ళు హిందీ వాళ్ళ ు ఉంటారు మరాఠ వాళ్ళు అక్కడ వాళ్ళని వాళ్ళు తక్కువ కూలికి చేస్తారు బాగ వాళ్ళకిే ముంది వాళ్ళకి నెలకు ఒక పది పదిహేను వేలు ఎంతో ఇచ్చిన మనకి రోజుకి నాలుగు వేలు వస్తాయి ఒ ఒక జాకెట్ కుట్ మగ్గం వర్క్ అట్టాంటివి అన్నా మన మంచి బిజినెస్ మెషన్ల వన్ వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఆ ఒక్కసారి కొనుక్కుంటే అవి ఏం పద్దాక్ కొనేవి కాదు కరెంటే కదా మనకి ఖర్చు ఒకరిద్దరు ఉంటే జీతాలు వాళ్ళకి మామూలే
ట్రైన్ నాకు అవే ఫుల్ నేన్ అదే ఒకసారి ఇక్కడ విజయవాడ దగ్గర ఇవాన్ సంథింగ్ ఏదో ఉంది ఒక అతన్ నేర్పిస్తాడు జెంట్స్ టూ మంత్స్ కి ఫిఫ్టీన్ థౌజండ్ థర్టీ థౌజండ్ చెప్ చెప్పాడు అక్కడికి వచ్చన్న ట్రై చేద్దాంలే అనుకున్నా కొంచం ఇంకా ఇంట్లోది హౌస్ ప్రాబ్లమ్ ఉంది కదా అనే సి ఆగిపోయా ఎంత కాడి మనం ఒతల కింద చేయలేము చేసిన ఒక ఫ్యూచర్ ఆలో చేయాలి కదా ఫ్యూచర్ కోసం ఏదోకటి చేసుకుంటాము అందు అ ఆలోచించా ట్రై చేస్తా కొంచం హోస్ సెట్ అవుతే షిఫ్ట్ ఆయ్యేది
ఉమ్ అక్కవి సంబంధాలు చూస్తున్నారా మరి
చుస్తున్నారు ఎందుకు చూడట్లే సెట్ కావట్లేదునే ఇగ అమ్మేసింది మేము అప్పుడు ఎక్కడి పోయినా ఇదే చెప్తున్నారని ఉమ్ ఇక్కడ ఉంటే కుదరదు అని చెప్పారు
ఆహ
అనేసి దీన్నే అమ్మేసుకున్నారు మా కోసం పాపం
అవునా
అందుకే పేరెంట్స్కి ఎంత చేసినా మనం తక్కువే అనేది ఉన్నదమ్ముకొని ఇప్పుడు రోడు పడాలి
తమ్ముడు కూడా ఉన్నాడుగా
ఉన్నాడు ఏం చెయడు వాడు ఖాలియే డిగ్రీ చదివాడు కాని పొలిటికల్ గా ఊరికే తిరుగుతాంటాడు అంతే
ఎందుకు అబ్బా వాన్నా ఏదన్నా సాఫట్వేర్ కోర్స్ అన్నా నేర్
ఏంది చదువు లేకపోతే కోర్సు ఎట్లా నేరపిస్తారు నాఫటర్ల్ డిగ్రీ నేను చదివిన దానికే ఉహూ హు చదువు అబ్బులా అందుకే మానిపించేస్
అబ్బాకపోతే పర్లే అంటే వాడికి ఎంతో కొంత కొద్దిగా అన్న నాలెడ్జ్ ఉన్ పే వచ్చి చేసే ఇంట్రెస్ట్ ఉంటే ఖర్చు పెట్టి పంపి ఆ
తెలుసుకొని ఇట్లా చదువుకొని
లేదంటే ఏదైనా పెట్టే ఏదైనా షాప్ లాగానే ఏదైనా పెట్టేయాల్సిందంది చిన్న ఏజ్ లోనే ఏదైనా పెట్ పెట్టించి ఏదయినా బాధ్యతగా ఉంటే అలాగా ఇంకా వాళ్ళకి కే చేస్తుంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుద్ది ఇంకా అలా గాలి తిరగడం నేర్చుకొని అలవాట్ పడ్రంటే ఇంక ఒళ్ళు ఒంచలేరు
అదే పరిస్థితి ఇప్పు
అంటే ముప్పై దాటిని అంటే ఇంక ఒళ్ళు ఉంచరు వంగదు కూడా ఇంక పెళ్లి